మ్.. బావున్నా ఏం చేసున్నారు
ఏం లే ఊరికే మ్ కూర్చోన్న్నా నువ్వు
హ్మ్ నేన్ గుడా ఈవెంట్ ఉంటే దానికి రెడీ ఐతున్నా ఈవెంట్ ఉందేం ఇవెం ఉంటే మా కాలేజ్ లో దాన్కి రెడీ అవుతన్నా
మ్హ్
ఆ మీ కాలేజీల్లో ఏమి ఈవెంట్స్ చేయరా... ఆ వస్తుంది.
దాని వల్ల రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కదా!
అసలు రేడియేషన్ అంట్ కొంచెం నాకి రీసెంట్ గా నిన్న వచ్చి క్లాస్ లో ఉన్నప్పుడు మేడం ఒక క్వశ్చన్ అడిగింది, అనమాట రేడియేషన్ అంటే ఏంది ఎగ్జాక్ట్లీగా ఎగ్జాక్ట్ గా చెప్పు చెప్పండి ఏ ఇప్పుడు సేమ్ కోషన్ మీ ఇవేస్తే మీరు ఏం చెప్తారు
సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ వేవ్స్ అప్ పార్టికల్స్ ఫామ్ టు ట్రావెల్ అవ్వడం అన్నమాట దాని రేడియేషన్ అంటారు.
ఆ అంటే అప్పుడు సన్లైట్ కూడా కొంచెం ఇది నా రేడియేషన్ కిందస్ లేదా
అన్ అంటే అవును అది కూడా రేడియేషనే సన్ ండి వస్తుంది కదా దాన్ని యూ రేడియేషన్ అంటారు ఆల్ట్రా వైలట్ రేడియేషన్
ఇంకా వచ్చి అంటే ఇప్పుడు రేడియేషన్ అంటే డేంజరస్ అని విన్న అవునా
అంటే కొన్ని టైప్స్ దాం ట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అవి డేంజ ఏద్ అవి డేంజరస్సే కొన్ని షేర్స్
కానీ దాంట్లో కొన్ని యే ఎలా డిఫరెన్షియేట్ చే చేస్తారు దాంట్లో విదా
స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అయినైజ్ జింగ్ అండ్ సెకండ్ వచ్చేసి నాన్ అయనైజింగ్
ఆ అయనైజింగ్ అంటే
అయనైజింగ్ అంటే అది హై ఎనర్జీ రేడియేషన్ ఆటమ్స్ ని డ్యామేజ్ చెయగల డ్యామేజ్ చేయగలదు.
ఊ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి
ఎక్సంపుల్స్
ఆ
అంటే ఎగ్జాంపుల్స్ అంటే ఏం చెప్ప పచ్చంటే ఎక్సరేస్ గురించి వినుంటావా నువ్వు అదొక ఎగ్జాంపుల్ గామా రేస్ అనేసి ఇంకొన్ని ఉంటాయి
ఆ ఆ ఇప్పుడు నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే
ఇప్పుడు అయనైజింగ్ హై ఎనర్జీ అయితే దానికి ఆపోజిట్ అంటే దీనికి లో ఎనర్జీ ఉంటుంది ఇది మోస్ట్లీ హార్మ్ఫుల్ ఉండదనమాట
అంటే ఇప్పుడు లైక్ మొబైల్ సిగ్నల్స్ అంటారా
అవును లైక్ రేడియో వేవ్స్ మైక్రోవేవ్స్ ఉంటాయి కదా అలాంటివి
ఇంకా మెడికల్ ఫీల్డ్ లో రేడియేషన్ యూజ్ చేస్తారని విన్నా నిజమేనా
ఆ చేస్తారూ లైక్ ఎక్సరేస్ సిటి స్కాన్స్ లో యూస్ చేస్తారు
ఓహో అంటే ఇప్పుడు డిసీజెస్ డిటెక్ట్ చేయడానికి అవి చాలా హెల్ప్ అవుతాయేమో కదా
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా రేడియేషన్ థెరపీ యూస్ చేస్తారు
కానీ అది ఫిజియో రేడియేషన్ షన్ డేంజరస్ కదా
నిజమే క్కువ ఎక్స్పోజర్ అంటే బాడీ సెల్ డ్యామేజ్ అవుతాయి కానీ జస్ట్ మనము కొన్ని మినిట్స్ కే కదా వాడేది అది అదే పనిగా ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట దాన్ని దానికి
క్యాన్సర్ రిస్క్ కూడా ఉన్ దెమో కదా
ఉహ్ క్యాన్సర్ రిస్క్ ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దానివల్ల
ఆ ఇంకా న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి ఏమనిపిస్తుంది మీకి
ఉహ్ న్యూక్లియర్ ప్లాంట్స్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూస్ చేస్తారు న్యూక్లియర్ ప్లాంట్స్
ఆ కానీ ఆక్సిడెంట్ జరిగి అయితే చాలా డేంజర్ కదా న్యూక్లియర్ బ్లాస్ట్ అయి ఆ అసలు చానా చనా అంటే చనా అ స్టెన్స్ కి వెళ్తుంది కద అది
అవును ఉహ్ రేడియేషన్ లీక్ అయితే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది లైక్ మోస్ట్ గా మోస్ట్లీ ఏ డామ్ డ్యామేజ్ అవుతుంది అంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది
ఓహో మొబైల్ యూస్ వల్ల రేడియేషన్ డేంజర్ ఉందా ఏమన్నా
అంటే నార్మల్‌గా యూస్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు
యూసే యూసేజే అవాయిడ్ చేయాలేమో కదా మనం
ఆ సేప్ టి కోసం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్
ఉహ్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది రేడియేషన్ నుండి మనకి
అంటే షీల్డింగ్ యూస్ చేస్తారు లైక్ల లెడ్ ఉహ్ లెడ్ బాల్ చెనేసి
ఆ ఆ హస్ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కదా వీటిపైన
ఆ ఎక్స్పోజర్ తగ్గి ఇవాడానికి
ఆ ఇంకా సన్ రేడియేషన్ నుండి ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి
సన్ రేడియేషన్ నుంచి ప్రొడక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం సన్ స్క్రీన్ ఉహ్ వాడడం స్టార్ట్ చేయాలి సో అది
అందులో ఏ బ్రాండ్స్ బాగుంటాయి ఏమన్నా తెలుసా మీరు ఏ సన్ స్క్రీన్ వర్డ్
అంటే అది డిపెండ్స్ ఆన్ స్కిన్ స్కిన్ టైప్ అనమాట
ఆహా
కొందరికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది కొందరికి కాంబినేషన్ స్కిన్ ఉంటుంది కదా
అ
సో నే ఏం సజెస్ట్ చేస్తా అంటే డర్మాక్ ని అడిగితే మీ స్కిన్ టైప్ ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట.
ఆ ఇంకా డాటిన్ కి ఎట్లాంటుంది ఆ సన్ స్క్రీన్ చాల పాపులర్ ఏమో కదా అది
ఆ కానీ అదే కదాని చెప్పింది ఇప్పుడు దాంట్లో మీ స్కిన్ టైప్ ఏదో తెలిస్తే అది తీసుకుంటే ఆ స్కిన్ టైప్ ని బట్టి తీసుకుంటే గుడ్
ఇంకా డైరెక్ట్ సన్లైట్లో ఎక్కువ టైం ఉండకూడదు ఇంకా వడ దెబ్బ కూడా తగులుతుందేమో కదా
అవును ఎస్పెషలీ ఆఫటర్నూన్ టైమ్స్
ఉమ్ ఇక ఫైనల్ గా రేడియేషన్ యూస్ ఫుల్ ఆ డేంజరస్ అని చెప్తారా మీరు
రెండిట్లు ఉంటుంది. యూసేజ్ మీద డిపెండ్ అనమాట
ఆ అవును నే అది కూడా కరెక్టే ఇంకా మనం ఎ ప్రొడక్ట్ ఇంగ మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట లేకుంటే ఈ రేడియేషన్ వల్ల కూడా డిస్ అడ్వాంటేజెస్ అనేవి చానా ఉన్నాయి.
అవును ప్రాపర్ గా యూస్ చేస్ బెనిఫిట్ లేదంటే రిస్కె
అవును ఈ మధ్య సోషల్ మీడియా యూస్ చాలా ఎక్కువ అయిపోయిందేమో కదా
ఆ నిజమే ఆల్మోస్ట్ అందరు ఫోన్లనే బిజీగా ఉంటారు.
ఆ అవును మార్నింగ్ లేచి ఫస్ట్ ఫోన్ చెక్ చేస్తాం మళ్ళా నైట్ పండుగొనే ముందు కూడా ఫోన్ చెక్ చేస్తాము.
ఉ సేమ్ సేమ్ సోషల్ మీడియా వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడ ఉన్నాయి తెలుసా
అవును చనా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా
ఫ్రెండ్స్ తో ఈజీగా కనెక్ట్ ఆవ చూము
అవును
లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ తో కూడా టచ్ లో ఉంటారు.
ఇంగ అవును ఇంకా వచ్చి ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా ప్లాంట్స్ ఇంపార్టెంట్స్ గురించి ఏమైనా తెలుసా మీకి ఎప్పుడైనా ఆలోచించారా.
ఆ ప్లాన్ట్స్ కుండి లైఫే ఇంపాసిబుల్ తెలుసా
ఆ అవును ఆక్సిజన్ ఇవ్వడం ప్లాంట్స్ పనే కదా అదే మెయిన్ లోన్ ప్లాంట్స్ చేస్తాయి
ఆ మనం బ్రీచ్ చేయడానికి అవి చాలా ఇం ఆ రోల్ లైక్ కృషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్మాట
అవును ప్లాంట్స్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటుంది కదా
ఆ కార్బన్ డైక్స్ ని అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి
తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి అన్మాట ప్లాన్స్ ఇవి
అవును ఫుడ్ కూడా ప్లాన్స్ సండే వస్ వస్తుంది కదా
మ్ అవును ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రైయిన్స్ అన్ని ప్లాంట్స్ నుండే వస్తాయి
మ్ ఇంకా అనిమల్స్ కూడా ప్లాంట్స్ మీదే డిపెండ్ అవుతాయి మోస్ట్లీ
ఆ మనం కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనం కూడా వాటిపైనే డిపెండ్ అయ్యేది
ఉ మెడిసిన్స్ లో కూడా ప్లాంట్ యూస్ చేస్తారు
అవును ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో మోస్ట్లీ దానిపైనే బేస్ అయి ఉంటాయి అలా అ
ఆ అందులో లీవ్స్, రూట్స్ ఈ హబ్స్ యూస్ చేస్తారు కదా
ఉ అవును గుడ్డు కూడా ప్లాన్స్ ఉండే వస్ ఉంది కదా
అవును ఫర్నిచర్ లైక్ హౌసెస్ కి వుడ్ యూస్ చేస్తాం కదా
ఉ అవును పేపర్ ట్రీ పేపర్ కూడా ట్రీస్ నుండే వస్తుంది
ఆ బుక్స్ నోట్ బుక్స్ అన్నిటికీ అవే యూస్ చేస్తాము
ఉమ్ ఇంకా ప్లాంట్స్ వల్ల క్లైమేట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది
ఉ
స
చేస్తాయన్నమాట ప్లాంట్స్
లేకపోతే అసలు డాట్స్ వస్తాయి కాని ఇంకా షేడ్ కూడా ప్లాంట్స్ వల్లే ఇంకా మనకి షాడో ఇంకా ఈది చల్దాంన అంతా ప్లాంట్స్ వల్లే కదా వచ్చేది
అవును సమ్మర్స్ లో ట్రీస్ కింద నిలబడితే చాలా కూలుగా ఉంటుంది
ప్రొటెక్షన్ అనమాట ఆ సమస్ లో మనకి
ఉ సాయిల్ ఎరోషన్ కూడా ప్రివెంట్ చేస్తాయి
ఆ అవును రూట్స్ వల్ల సాయిల్ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా
ఉ లేదంటే స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి
ఆ అవును డెకరేటివ్ పర్పస్ కి కూడా ప్లాంట్స్ చాలా యూజ్ చేస్తారు
ఆ లైక్ గార్డెన్స్ లో పార్క్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా
ఉ అవును హౌసెస్ లో ప్లాంట్స్ పెట్టి ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది అసలు నాకు అయితే మే పైన టెర్రస్ కి చేస్ తమ్ దానిక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది
ఫైనల్గా ప్లాన్స్ అంటే లైఫ్
ఆవును కొన్ని స్మాల్ ప్లాంట్స్ పెట్టా నేను పైన
గుడ్ ఐడియా
ఉ మనం ట్రీస్ ఉ అవును సరే ఇంకా ఫెస్ట్ కి టైమ్ అవుతుంది నేను అది చేస్తాను బాయ్
ఆ సరే బాయ్